హలో అక్క
ఆ వినపడుతుంది ఇప్పుడు వినపడుతుంది రమ
ఇందాక కట్ అయిపోయింది ఓకే ఈ రోజు ఏం టాపిక్ మాట్లాడదాం
ఉహు ఏదో ఒకట్లే నువ్వే చెప్పు
ఓకే ఈ రోజు ఫెస్టివల్ గురించి మాట్లాడదాం
ఉ ఉమ్ పొద్దునుంచి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నావు అవి ఓకేనా
ఓకే ఫస్ట్ మీరు చెప్పండి ఎలా చేశారు
ఉమ్ నేను ఏముందమ్మా నార్మల్గా పూజ చేసుకున్నాను
ఉమ్
ఉమ్ అంతే ఇంకా స్పెషల్స్ అంటూ ఏం లేవులే ఇకా గుడులకి ఏమీ లేదు ఇక ఇంట్లోనే శుభ్రం చేసుకొని కొంచెం ఒక చిన్న పూజలాగా చేసేసుకున్నాను ఇంకా రాసి ఫలాలు విన్నాను
పంచాంగ శ్రవణం హు
పంచాంగ శ్రవణం విన్నాను
ఉమ్
ఇక ఏమో మనకి హెల్త్ పరంగా మన రాసికి అట్లా ఉంది అనేసి తెలిసింది కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి సంపాదన అయితే తక్కువ పోహ ఖర్చులు ఎక్కువ ఉహుహు
ఉహుహు ఆదాయం వ్యయం
ఆ అదాయం వ్యయం లాగా
ఉమ్
ఉమ్ అదే మెయిను ఉమ్ మీదెట్లా ఉంది
ఉమ్ ఏముంది పొద్దున్నే ఉమ్ పొద్దునే లేసాము పిల్లలు ఉన్నారు కదా ఇంక వాళ్ళని శుభ్రంగా రెడీ చేయించటం ఇంట్లో పూజ ఇగ పిండి వంట లంటే ఇంకా మా అబ్బాయికి కొంచెం పూర్ణాలంటే బాగా ఇష్టం పూర్ణం పూరిలాంటే ఇంక వాడు అడిగాడనే ఇంకా అవి చేసాము ఇక యాస్ యూస్ ల్గా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే మనకి తెలిసిందేగా షడ్రుచులు ఉండేవాచ్చవి వేప పువ్వు చింతపండు మన బెల్లం మామిడికాయ ముక్కలు మిరియాల పొడి ఉ ప్పు ఇవన్నీ వేసి పచ్చడి లాగా చేసి దేవుడికి ప్రసాదం పెట్టాం
ఉమ్
గా ఇంక కొబ్బరికాయ కొట్టి ఇంకా దేవుడు పూజ అయిపోయింది ఇంగ తర్వాత ఇంగ లంచ్ ప్రిపరేషన్లు కంద కంద తెలుసు కదక్క కంద కూర ఉండే కంద కందకూర చేసాను మామిడికాయ్ పులిహార
హూ వావ్ చాలా స్పెషల్స్ చేసావ్
తప్పదక్క వాళ్ళు
అవును అవును అది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు మనం ఏముంది ఏదో ఒకటి అడ్జస్ట్ అయి ఉంటాం ఎదిగే పిల్లలకి అలా రుచులు పెట్టాలి కదమ్మా
మన మన చిన్నప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండే ఉండే వాళ్ళం కాబట్టి వాళ్ళన్నీ చేసి పెట్టే వాళ్ళు వాళ్ళకేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి వాళ్ళకి ఏం తెలీట్లేదు మనమే చేసి పెట్టాల్సిస్తోంది
అవును అవును అయితే పచ్చడి ఎలా చేసావు తిక్కుగా చేసావా లేక వా టర్ వాటర్గా చేసావా
చేస్తాం అక్క కొన్ని సైడ్లు పానకంలా చేస్తాం
ఆ ఇక్కడ మా లొకాలిటీ లో ఏందం టే ఇట్లాగా లిక్విడ్ లాగా చేస్తారు భక్ష్యాలు చేస్తారు స్పెషల్ మాకు
బొబ్బాట్లు
ఉ బొబ్బట్లు
బొబ్బట్లు అదే అదే స్టఫ్ తోటి మనం పూర్ణాలు చేస్తాం మేము
అంతే అంతే సేమ్ ఆ అంతే పిండే అదే లేమ్మ లోపల పెట్టే పప్పుది ఆ పూర్ణము అదే వాడతారు దీంట్లో కూడా కానీ ఏంటంటే చపాతి అది చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా అఓక
అది ఎక్స్పర్ట్లైతే చేస్తారు నాకు
హ సో ఇంకా అయితే టెంపుల్ క వెళ్ళారా ఈక్కడ పనే సరిపోయి ఉంటది
ఈవినింగ్ వెళ్ళాము ఈవనింగ్ వెళ్తే ఇంకా అక్కడ రామాలయానికి వెళ్ళాం రామాలయంలో పొద్దున పూట ఉందంట పంచాంగ శ్రవణం ఈవినింగ్ ఏం లేదు ఇక మామిలు దర్శనం చేసుకుొని వచ్చేసాం
ఆ ఏ ముందులే అది చూపిస్తారులే ఇప్పుడు టీవీ లో కూడా వస్తాం
లైవ్ చూపిస్తున్నారుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ లో కూడా వస్తుంది
ఇంకా చెప్పాలమ్మా ఇంకేంటి
ఉగాది కూడా అయిపోయింది ఇంకా వచ్చేది ఇక సమ్మర్ బాగా హాట్ హాట్ సమ్మర్ ఇక
అ
ఏంటో ఆకాలంగా వానలు వానలు మెరుపులు అసలు ఎలా ఉందంటే రెండు రడు రోజులు నిన్న మధ్యాహ్నం వరకు కూడా డౌట పండగ జరుగుతుందా జరగదా అని
ఉ
బాగా హైదరాబాద్ లో వాతావరణం ఎట్లా ఉంది నిన్న
ఆ అవును నిన్న అట్లా ఉంది మళ్ళా ఈ రోజున ఎండ ఏం లేదులే గాని అటు రా అంటే వేరే ఏపీ సైడు కొన్ని ఆ కొన్ని మాత్రం బాగానే బాగా తుఫాన్ లాగా ఉందంట
అవును మనకే రెండు రోజులు ఇట్లాగే ఉండక్క నిన్న ఈవినింగ్ నుంచే కొంచెం బాగుంది మన కూడా నిన్న మధ్యాహ్నం నుంచి మొన్న రెండు రోజులు వానరు రూలు మెరుపులు వచ్చినాయి మనకు కూడా
అ ఇలా అనుకోకుండా వచ్చే వర్షాన్ని గాంధారి వానా అంటారంట
ఆహా
గాంధారి వాన అంటే ఏంటంటే దాని అర్థము
హ
దాంట్లో చూాను ఒక లో న్యూస్ యాప్ లో అయితే ఏంటంటే ఆమెకి నూరుగురు కుమారులు కదా
అవును
అయితే ఏంటంటే భర్త కొంచెం అయితే బ్లైండ్ గా కాబట్టి తను కూడా కళ్ళకి గంతలు కట్టుకుంటది గాంధారి ఏ ఆ కట్టుకొని ఇంకా కొడుకులు ఏమి చేసినా కూడా అవి ఏమి పట్టించదు అతి అిక అధిక ప్రేమతోోటి పెంచుతంది వాళ్ళని
అవును
లాస్ట్ కి వాళ్ళ అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది సో కాస్ట్ క అందరూ చనిపోతూ ఉంటారు అవునా సో అంతే అనుకోకుండా కొన్ని కొన్ని ఇట్లాగా విమర్శిస్తే ఇట్లా సడన్ గా పడాల్సిన వర్షం రైట్ టైం క పడకపోతే అకాల వర్షం అంటారు కదా పంటలు పాడవుతాయి ఆ సోద్దా ఆ అట్లా పోలుస్తారు గాంధారి బాణ అని
తను పట్టించుకోవాల్సిన టై లో పట్టించుకోలేదు కాబట్టి కొడుకులు నాశనమ అయ్యారు అలాగే వాళ్ల వలన ఆ కాలం వాళల వలన ఇలాగ పంటలు నాశనం అయి సింబోిక్ గా చెప్తారు అన్నట్టు
ఉ అది అది మెయిన్ అనమాటా ఇంకొక స్టోరీ ఉంది ఐడియా ఉందా నీకు
ఏక
మన ఇప్పుడు నారదులు వారు ఉన్నారు కదా
అను
ఇంకో జన్మలో ఒక మహారాణి లాగా అంటే ఎవరో అంటే ఆమె ఒక ఆడవేషం వేస్తుది
ఆ
ఆస ఆడవ వేషా వేస్తా ఎవరో మోహిస్తారామని మోహించి పెళ్లి చేసుకుంటారు నార్దుర్ వాళ్ళని అంటే గత జన్మలో అన్నట్లు అయితే ఏందంటే ఇంకా అట్లాగా అరవై మందికి సంతానం ఇస్తుదామె పెళ్లి చేసుకొని చేసుకున్న తర్వాత అరవై మంది ఏదో యుద్ధంలో చనిపోతారంట
మ్ హూ
చనిపోతే ఇదేంటి నాకు ఇట్లా పిల్లల్ని ఇచ్చినట్టు ఇచ్చి ఇట్లా చేసావు అని విష్ణువుని అడుగుతాడంటా నారదుల వారు
మ్
అయితే నీకు ఒక పని చేస్తాను నీ కొడుకులు గుర్తుగా ఓకే ఈ తెలుగు సంవత్సరాలు అరవై అరవై వరకు తెలుగు సం వత్సరాల అరవై వరకు ఈ పేర్లే పెడదాం అని పెట్టారంట
ఉమ్ హూ ఈ స్టోరీ నాకు ఇంకొక రకంగా తెలుసు అక్క
మ్
ఎలా అంటే ఇప్పుడు నారదుడు కృష్ణుడు కృష్ణుడికి చాలా మంది భార్యలు ఉం టారు కదా అలాగా ఆయన పడే పాట్లు చూసి ఈయన ఎగతాలిగ నవ్వుకుంటాడంట నవ్వు కునపుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటారంటే ఈ పాట్లు నీవు పడితే తెలుస్తది అని చెప్పి అనంటే అప్పుడు అసలు యాక్చువల్ గా నారదులు నారదుల వారు అంటే బ్రహ్మచారి కదా
అవును మనకు బ్రహ్మచారి అనే తెలుస్తది కా నీ ఈ స్టోరీలు విన్నట్టుంటే మనకి కొంచెం
అ అవును అవును అయితే కావాలనే
ఒక అమ్మాయిని అట్లా నారదుల వారు ప్రేమించినట్లుగా ఆమెకి పిల్లలు గనే ట్టుగా చేస్తారు అయితే ఆమె ఏమి పని చేయదు గిరిజనులు అమ్మాయి ఆ అమ్మాయి అమ్మాయి చానా గారాబంగా పెరిగిన అమ్మాయి అన్నట్టు ఆమె ఏమీ పని చేయ్యదు కాకపోతే ఆమె మీద ప్రేమ తోటే ఈయన అన్ని చేస్తూ ఉంటాడు ఈ ఇంకా ఆమె కి ఏంటంటే ఇంకా పిల్లలు అట్లా కనే పని మీదనే ఉంటదది ఆమె ఇంట్లో బాలింత సూలిం త అని చెప్పి అయితే మంచం దిగదు ఇక ఇంకా ఈనే చేస్తా వుంటడు ఇట్లా పిల్లలు అతమంది అయిపోతారు అయిపోయిన తర్వాత ఇక చేయటానికి ఏమి ఉండదు ఆకలికి తట్టుకోలేక తట్టుకోలేక ఆకలికి చచ్చిపోతా ఉంటారు పిల్లలు
మ్
అట్లా ఆ ఇక శోకంతోటి అడుగుతాడు దేవుణ్ణి అయితే ఏంటి ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి ఇంతమంది పిల్లల్ని ఎందుకు ఇలా చేసావు అంటే ను వ్వు చనిపోయరానీ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా అరవై సంవత్సరాలు తెలుగు అరవై సంవత్సరాలు ఉంటాయి కదా ఈ అరవై సంవత్సరాల పేర్లు మీ పిల్లల పేర్లు తెలుగు అరవై సంవత్సరాలకి ఇలా వస్తాయి ఇక ప్రతి సంవత్సరం కూడా మీ పిల్లలతోనే స్టార్ట్ అవుతది అన్నట్టుగా ఒక వారం లాగ ఇస్తాడంట అంతవరకు అది తెలుసు నాకు అలా
మ్ అదేలే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా రాసారు ఎట్లా అయితేవి ఆ ఆ తెలుగు వాటికి వీటికి ఆ పేర్లు పెట్టారు
వాళ్ల పేరున అన్నట్టుగా వచ్చింది అన్నట్టు
అ అయితే ఇప్పుడు ఉన్నది ఆ ఇప్పుడు ఇప్పుడు ఉన్నది తెలుగు తిథి ఏంటిది వి వి పరాభవ ఉమ్ పరాభవం అంటే కూడా దీంట్లో కూడానంటా పార్వతి పరమేశ్వర్లది పేరు వచ్చేటట్లు వచ్చిందంట
అవునంట కొంతమంది నెగిటివ్ గా ఏం చెప్తున్నారు అంటే మ న ఇది పాజిటివ్ గా ఇది కొంతమంది చెప్తున్నారు పరా అంటే పరాశక్తి అమ్మవారు భావా అంటే శివుడు ఇద్దరు కలిసింది అని అన్నారు కొంతమంది పాజిటివ్ మామూలుగా మీనింగ్ చూస్తే పరాభవం పరాభవం అంటే ఏంటి మనకి అవమానం
అవమానం ఉ
గా చెప్పేవాళ్ళు ఇలా చెప్తున్నారు ఇది అవమానంతో కూడినది కాబట్టి కొంత అలవాటు పాటలు ఉంటాయి ఆ అన్నట్లుగా చెప్పార అనమాట ఇది పాజిటివ్గా చెప్పన ఇది ఇక ఆర్ధ నారేశ్వరులది పార్వత పరమేశ్వరులు ఇద్దరు పేరు మీద ఉంది అని అని చెప్త
చెప్తున్నారు ఇంకోటి మనకి రాసుల్లో రాజీ పూజ విజ్యం వచ్చేసి మూడు అవమానం మూడు అంటే సరి సమ్మపాళలో ఉంటదా
అంతే కదా మరి
ఉ ఎక్కడ మేయించుకుంటారో అక్కడ తొక్కుతారు అక్కడ అక్కడ అదేలే ప్ర చేసిన దగ్గర అట్లా ఉంటాయి కదా కొన్ని కొన్ని
ఉమ్
అవమానించటు
ఆమ నించిట
ఏమో హతు పరంగా అయితే శని గ్రహం అట్లా దాని ప్రభావం ఉన్న చోట్ల కొంచెం బాగుండదు
ఎక్కడైనా ఎంతయినా మనకి మన దగ్గ సాగుద్ది అన్నట్టు ఏదైనా శని అంటనే మందంగా సాగుద్ది నిదానంగా
ఉ ఆ గురువు ప్రదేశించేది దగ్గరల్లా అట్లా ఉంటదంట కొంచం ఆ టై లో మనం ఆ ఆరోగ్యం బాగా చూసుకోవాలి
ఉ అవును
అవ్ను ఇగ ఈ రాసులంటే ఇదే కదా మనుషుల యొక్క వారి యొక్క గుణగణాలనేది బైటికి కదా
అవును.
రిలీజ్ రిలీజ్ అవుతా ఉంటది ఏమో ఏదున్నా కొంచెం ఈసారి ఎందుకో కొంచెం వెరైటీగా ఉందన్పిస్తుం
హ్ అవును సరే అక్క బాగా మాట్లాడావ్ మంచి టాపిక్
నైస్ నీవు కూడా బాగా మాట్లాడావు సరే మరి బాయ్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ